బాజరు
ఏండి మాది మేమ్ ఇక్కడుంటాం కదండి మేమిక్కడ సంక్రాంతి బాగా జరుపుకున్
అవునా ఎలా జరుపుకుంట్రాండి మీరు సంక్రాంతి
మేము మూడు రోజులు జరుపుకుంటామండి బాబోయ్ ఫస్ట్ రోజు ముగ్గు లెడతాం తర్వాతకి అరిసెలు అవన్నీ పిండి వంటలు చేసుకుంటా ఉంటాం తర్వాత రోజు ముగ్గులెడతాం గొబ్బెమ్మలెడతాం తర్వాత రోజు కోళ్ళు మేకల్ని కోసుకొని తింటామండి మీరెలా చేసుకుంటారు
మా దగ్గర మరి అంటే మా తెలంగాణ సైడ్ కదా అండి మరి అంతేం ఉండదు చేసుకుంటారు బానే గని ఏముంటది ఫస్ట్ బోగి మంటలన్టాం ఫస్ట్ రోజు బోగి మంటలు యాక్చువల్ గా ఏం చేయాలి మనం అంటే ఇంట్లో ఉండే అన్ని సామాన్లు ఉన్ టయి కదా అన్ని పాతవి తీసుకొచ్చి బోగి మంటలలా ఏసుకుంటారు అంటే ఏసుకుందామని కానీ మా ఇంట్లో అయితే అలా ఏం చెయరు ఆ తర్వాత ఇంకో సెకండ్ రోజేమో ముగ్గులింకా ముగ్గులేస్తాము ముగ్గుల్ తర్వాత థర్డ్ థర్డ్ డే రోజు ఇంగ్ అంతే అదే మళ్ళా ఇంకది చిక్ చికెన్ మటన్ అన్ని నాన్ వెజ్
మా ఊర్లలో అయితే భోగిపళ్ళు తీస్తారండి పిల్లలకి భోగి పళ్ళు తీసుకొచ్చి రేగిపళ్ళు అంటారు కదండి చిన్న రేగిపల్లు ముల్ల చెట్టు కాస్ స్తాయి కదా అవి తీసుకొస్తారండి అవి తీసుకో చి పిల్లలక్. కి భోగి పళ్ళు చేస్తారండి. చేసి మంచిగా అంత డెకరేషన్ చేసి పిల్లల్ని కూర్చోబెట్టి పీటేసి కూర్చోబెట్టి పళ్ళు తిప్తారండి ఇలా ఐదు సార్లు ముఖం పైన తిప్పి ఇలా ఎనక్కేస్తారండి అలా చేస్తే. పిల్లలకి ఉన్న డిష్టంతా తీసేసినట్టంటాండి.
అవునా మా దగ్గర కూడా మొన్న మా అక్క వాళ్ళ కూతురికి కూడ్. డ భోగి పళ్ళు అని చెప్పి చేస్. రనమాట అంటే ఇంగా మా అక్క కూడా ఇంకా అంటే ఆ‌ అక్కకి ఫస్ట్ అ ఒకతే కూతురనమాట. ఇంకా ఆ పాప కోసమని చెప్పి ఇంకా మేమే మొత్తం వ ఎనకాల మొత్తం డెకరేట్ చేయడం కాని అవన్నీ డెకరేట్ చేసాము. ఇంకా అక్క ఇగ బట్టల్ తీసుకొచ్చింది పాపకు పెట్టడాని కనీ బట్టలు ఇంగా చుట్టాల అందరు పండగ కాబట్టి అందరు చుట్టాలు ఇంటి దగ్గరనే ఉన్నారు. ఇంకా అందుకే చుట్టాల అందరు ఉన్నప్పుడే మొత్తం డెకరేషన్ అయిప్ అయిపోయిన తర్వాత ఇగా భోగి పళ్ళు తీసుకొచ్చి ఇంగదే అందరు భోగి పళ్ళు పోసారనమాట.
మా ఇంట్లో అయితే ఎన్. ఎంత బాగా చేస్తామండి పిల్లలు నుంచి పెద్దలు దాకా ఇష్టపడే పని ఏదన్నా ఉన్ పండగేదన్నా ఉందంటే అది ఇదే అండి.
సంక్రాంతి ఆ అండి.
అవున్నండి మేమ్ బాగా చాలా బాగా చేసుకుంటామండి. ఏం నేన్ విన్నానండి మీ. సైడ్ అంటారు ఏవో రొట్టెలు చేస్తారట కదండి బియ్యప్పిండితోను. గ్లేసి.
డి మా సైడ్ నువ్వుల రొట్టెలు ఉంటాయి అనమాట. అంటే సంక్రాంతి అప్పుడు ఏ ఎప్పుడు పండగ ఏ పండుగ చేయొద్దని సంక్రాంతి అప్పుడు.
ఏంట అండ్ ఎల్ ఎలా చేస్తారండి అవి ఎలా చేస్తారు.
నార్మల్ పిండి ఉంటది కదా అందులనే నువ్వులు ఉంటాయి కదా నల్ల నువ్వులన్నా లేకపోతే తెల్ల నువ్వులన్నా సరే ఆ వాటిని అదే మిక్సీకి వేసేసి ఆ పిండిలో కలిపిస్తారు అనమాట మనం నార్మల్గా రొట్టెలు చేస్తాం కదా సేమ్ అదే పిండిలో కలిపేసి అలా చేస్తాం అనమాట మనకంటే రొట్ టెలు ఇట్లా వైట్ కలర్ లో అట్లా వస్తాయ్ అనమాట. అంటే టేస్ట్ కూడా చాలా బాగుంటాయి అనమాట.
బాగుంటాయ అండి తినడానికి ‌. కీ ఎందుకంటే బియ్యం పిండితో చేసింది కదండి.
అవునండి చాలా బాగుంటాయి టేస్ట్ అయితే చాలా మంచిగా ఉంటాయి. ఇంకా
ఏ మరి దానికి దాంట్లోకి ఏం పెట్టుకుంటారండి మరి వెజ్ పెట్టుకుంటారా నాన్ వెజా.
ఆ అదే ఆ రొట్టెలలకి ఎక్కువ వెజ్ అండి నాన్ వెజ్ చెయ్యరు ఆరోజు చిక్కుడుగాయ తెలుసా మీకు.
ఏ చిక్కుడుకాయ అంటే ఏంటండి గో చిక్కుడా అండి.
గో చిక్కుడుగాయ ఉంటది కదా ఆ కర్రీ ఆ రొట్టెలకి ఫేమస్ అనమాట. అంటే అదే చేస్తారు ఎక్కడైనా సరే తెలంగాణలో మాక్సిమం ఆ రొట్టెలు అంటే మెయిన్ గా మా ఏరియా సైడ్ అయితే ఇంకా అదే రొట్టెలు ఆ కర్రీ అయితే తప్పకుండా కర్రీ అయితే ఉండాల్సిందే ఆ రొట్టెలు కర్రీ ఆ రోజు ఉంటది పక్క. ఇంకా ఇంకా.
మేమైతేను మీన ఓక వడలు. ను ఇంకా చికెన్ కర్రీ నా అన్నా మటన్ కర్రీ అన్నా అలా చేసుకుంటామండి మీరు అలా తింటారా అండి వడల్లోకి.
వడల్లోకి అంటే తక్కువనే కొంతమంది అంటే మేమైతే తక్కువనే మా అంట్లో కూడా కొంతమంది మా తమ్ముడు వాళ్ళు అలా ఇలా తింటారు అంతే మాకలా అలవాటులేదు.
అవునా అండి మేం బాగా చేసుకుంటాం అండి అలా. మీరు పిండి వంటలు ఆ చేసుకుంటారా అండి
ఆ చేసుకుంటామండి. మేము మురుకులు చేసుకుంటాము అదే పిండి పట్టించుకొచ్చి మురుకులు గారెలు మేము కూడా చాలానే చేసుకుంటాము ఇంకా.
మేం బాగా అరిసల్ చేస్తామండి ఈసారికి. సంక్రాంతి అంటే అరిస్. తల్ బాగా చేస్తామండి. బొబ్బట్లును అరిసెలును చెక్కలు సకినలును ఇయన్నీ చేస్
ఆ మా దాంట్లో కూడా మేము ఏం చేస్తాము అంటే ఆ రోజు రొట్టెలా అది ఇది అయిపోతది కదా ఆ రోజు ఆ రోజు తర్వాత రోజు ఇంకా ఈ సాయంత్రం అదే పని అండి ఇంట్లో వాళ్ళందరికి ఇంకా అంతే చేస్తాము ఇంకా పెట్టుకొని ఇంకా అందరం కూర్చొని ఒక పొయ్యి పెట్టుకుంటాం అనమాట బయటనన్నా లేకపోతే ఇంటి బయటనన్న ఇట్లా మంచిగా కూర్చుని ఇంకా అందరం ఒ తల ఇంట్లో ఉన్నళ్ళ అందరము అదే ఒక్కరికొక్కరికి అట్లా హెల్ప్ చేసుకుంటా ఇంకా చేసుకుంటా ఉంటాం అట్లా
మేము మూడు రోజులు కడతారండి మీరు ముగ్ గు వాకిట్లోని
ఆ భోగి రోజు చిన్నగా వేస్తాం ఏదో అట్లా తర్వాత నెక్స్ట్ సంక్రాంతి రోజేమో చాలా పెద్దగా వేస్తాం అనమాట ఇంటి దగ్గర వేసుకుంటాం ఇంకా మా చెల్లి నేను మా తమ్ముడు గొడవ పడుతుంటాం నాకు మా చెల్లిక అయితే గొడవలు అవుతుంటాయి అట్లా ఇట్లా నువ్ అట్లే నేను ఇట్లే అది ఇది ఎట్లా అని చెప్పి ఊరిక ఒకటే గొడవ పెట్టుకుంటాం ని మొత్తానికి అయితే ముగ్గు అయితే అయిపోగొట్టేస్తాం అనుకోండి
మా దగ్గర అయితేను రాత్రి నుండే వేస్తారండి రాత్రి ఒకటి నుండి అలా వేసి వాకిట్లలో రోడ్లలో ఎంత పెద్ద పెద్ద ముగ్గులేడతారో నేను కూడా చాలా పెద్ద ముగ్గుఏట్టానండి ఈసారి మాకు ముగ్ల ముగ్గులా కామ్ న్లు అవన్నీ కూడా అవుతుంటాయి నేను ఈసారి పాల్గొన్నానండి యాభై రెండు ఇంటూ యాభై మూడు ముగ్గేసి సేనండి ఎంత అవునండి గంటలో వేసేసానండి అసలు నేను
చాలా గ్రేట్ అండి అంత పెద్ద ముగ్
ఒకదాన్నే వేసానండి గంట సేపట్లో వేసేసాను నాకు నేను ఇంకా సర లే అని చెప్పేసి ఇంటికి వెళ్ళను ఇట్లా ఫస్ట్ ప్రైజ్ అని చెప్పేసి మా ఇంటికి తీసుకొచ్చారండి నాకు ఇ కొత్త ఏం కాదండి ఇలాంటి ప్రైజులు చెప్పుకోవద్దు గాని
అవునా అండి మీరంత బా ముగ్గులు వేస్తారా ఒకసారి కాల్ మాట్లాడినాయి కద ఫొటోస్ పెట్టండి ఒకసారి చూస్తాను అంటే మేము కూడా వేస్తాం గాని అంత పెద్ద పెద్ద మరి అంత ఏంరాదు నార్ మామూల్ గా వస్తాయ్ మాకంతే
ముగ్గంటేనే చుక్కుల ముగ్గండి ఈసారి ఎవరు వేస్తున్నారండి అలాగా అందరూ డిజైన్లు వేసేస్తున్నారు ఎవ్వరు ఇట్లా ముగ్గు తో ఇలా చుక్కలు పెట్టి అలా వేస్తే ముగ్గుంటారు ఇవన్నీ వేసి డిజైన్లు వేసి ముగ్గు ముగ్గు అంట్ అంటారండి నాకు అస్సలు నచ్చదండి
అదే కదా అండి మేము కూడా మా ఊర్లో కూడా ముగ్గుల పోటీలు పెట్టార అనమాట ఈసారి అప్పుడు కూడా మేము వెళ్ళాం అనమాట వద్దాం అని చెప్పి వెళ్ళాము అప్పుడు కూడా అంతే చుక్కల ముగ్గులు చాలా తక్కువ అనమాట అంతే మిగతా వాళ్ళందరూ డిజైన్స్ డిజైన్స్ అని మొత్తం డిజైన్సే వేస్తున్నారు అసలుకి
నాకు బాగా చేయి తిరిగిపోయిందండి ముగ్గులు వేసి వేసి ఎన్ని వచ్చాయో మా ఇంట్లో ఉన్న సగం సామాను నేనే చిన్నప్పటి నుంచి ముగ్గుల పోటీలో ముగ్గులు వేసి వేసి తీసుకొచ్చినయే ఉన్నాయండి బాబు
మీకి ఏమిస్ ఇస్తారండి గిఫ్ట్స్ ఒకవేళ విన్ అయితే కాంపిటీషన్స్ లో
ఇది ఉంటది కదండి ప్రెజర్ కుక్కరు ప్రెజర్ కుక్కర్ తెచ్చాను ఒక కేజీ ఇది ఒకసారి ఐదు కేజీలది ఒకసారి ఇంకా ఇది రైస్ పెట్టుకునే కుక్కర్ ఉంటది చూస్ ార ఆ రైస్ పెట్టుకునే కుక్ కుక్కరును అలా చాలా తెచ్చానండి హీటర్ తెచ్చాను మిక్సీలు తెచ్చాను
వావ్ గ్రేట్ అండి మీ సైడ్ అంతా ఇస్తారా మా సైడ్ త్ అంతేమియ్యారండి
అయి బాబోయ్ మీ మీకు ఇది తెలీదా అండి మా సైడ్ కోళ్ల పందాలు కూడా బాగా పెడతారండి ఎన్ని ఎన్ని రోజుల నుంచి ఎన్ని రోజుల నుంచి పెంచుతారనుకు కుంటున్నారు ఆ కోళ్ళని బాదం పప్పును అవి ఇవి పప్పులు పెట్టి అవి పెట్టి మూడు నెలలు నాలుగు నెలలు అయ్యో నెలలు అంటున్నాను ఏంటి సంవత్సరాలు సంవత్సరాల నుంచి పెంచుతారండి అస
అవునమ్ మా సైడ్ అట్ల కోళ్ల పందాలు ట్లేమ్ ఉండవండి ఎప్పటినుంచో చూడాలని నాకు ఒక అదే మంటారు ఒక ఉండే కాని అది కుదిరేటట్టు లేదు ఇంకా
అయ్యో రాపోయారండి మీరు మా దగ్గరికి ను్
వస్తామండి నెక్స్ట్ సంక్రాంతికి పక్క మీ దగ్గరిక వా
ఎలా ఎలాగు ఉంటదాంటే రాత్రి అంత అత్త ముగ్గులేసి పొద్దునికి కాసేపు ఇలా పడుకొని దేవుడికి దీపం పెట్టేసుకొని తినేసి ఇంకా ఊరి మీద పడ్డవే అండి ఎంత బాగుంటదో కోళ్ళ పందాలు అది కోళ్ల పొందాలు చూస్తూనే ఏ ఉండొచ్చండి అంత బాగుంటాయండి అసలు
మా దగ్గర అలా ఏమిండవు అంటే చిన్న చిన్న కాంపిటీషన్స్ అట్లఇట్లో పెడుతుంటారు కొన్ని ఊర్లో ఇట్లా బండ్లు తిరుగుతాయి అన్నమాట తెలుసా మీకు అంటే అదే ఏడ్ల బండ్లు ఉంటాయి కదా వా వాటిని మంచిగా ర అడిగేసి ఒక దేవుడు అట్లుంటారు అనమాట అ సైడ్ వెళ్ళ అట్లా తిరిగేస్తుంటారు అనమాట ్యాంకా
తిరణాలప్పుడు అవుతుూంటాయిండి తిరణాలు అవుతుంటాయి కదా ఊర్లలో తిరణాలప్పుడు అవుతుంటాయి ఎలాగా
ఆ సైడ్ ఇంకా ఆ రోజు సంక్రాంతి రోజు ముగ్గులు అవన్నీ అయిపోయిన తర్వాత వెళ్తే అందరం కలిసి గుడికిెళ్తాము గుడికిెళ్ళొచ్చిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఇంకా అదే అనమాట ఇక నెక్స్ట్ ఏముంట నెక్స్ట్ డే రోజు తీసుకొని మనం ఇంకా అదే నెక్స్ట్ డే చికెన్ మటన్ అన్ని తీసు కని వంట చేసుకొని అందరం ఎంజాయ్ చేసుకుంటా ఉంటాం అనమాట
అవునా అండి మా సైడు ఈ ఈ బాగా జరుగుతా ఉంటాయండి కోడిపందాలును అన్నిీ బాజురు బండలా గుడి కార క్రమ అని అది బాగా జరుగుతుంటాయిండి
అవును మా సైడ్ కూడా అంతే గాని చాలా తక్కువ కాకపోతే ఇంకా చికెన్ మటన్ రోజు మందు అవి ఇవి అని చెప్పి మా వాళ్ళు చాలా ఇ సైడ్ కొంచెం ఎక్కువ తాగుతారు అన్నమాట
అయ్యో బాబాయ మా సైడ్గా అలాగ ఏం ఉండదండి తిన్నామా వెళ్ళామా వచ్చానా అన్నట్టు ఉంటది ఆ మందు గిందు అవన్నీ ఏం ఉండవంటేవి బాబోయ
అవునా మా సైడ్ మాత్రం పక్కా మందు అయితే పక్కా ఉండాలండి మందులు ఏంద అయితే అస్సలే ఉండనే ఉండదు
అయ్యో నా దగ్గర అలా ఉండదండి బాబోయ్
సరే అండి మరి నెక్స్ట్ సంక్రాంతికి వస్తాను మీ దగ్గరకి
రండి రండి బాబోయ్ రండి మీరు అడ అడగాల ఏంటి ఎప్పుడైనా రావచ్చండి మీరు మా వాళ్ళే కదండి రండి